ఆ ఆ వినిపిస్తుంది అండి ఏం చేస్తున్నారు
పులిహోర తింటున్న అండి
ఆ అవున ఎండాకాలం కదా అండి పులిహోర తింటార జోడ్లో అంబలి లాంటిది ఇలాంటివి చేసుకొని తాగితే బాగుంటది కదా అండి
పులిహోరనా
అంబలి అంటే మా ఊర్లో ఎండాకాలం లాగా ఆస్తందిండి జొన్ల తోటి చేస్తారు
ఏంటి చేస్తారాండి నాకేం అర్ధమవుతలే మీ భాష
తెలుసా అండి మీక్
అహా తెలుసండి రాగులు పిండి తోటి చేస్తారని తెలుసు గానీ ఎలా చేయాలి అని తెలు పది
జున్ను తెలుసా మీకు
పాలు తొందరగా వస్తాయి ఆవేవో పాలు అంటారు కదా జున్ను పాలు
ఆ జొన్లు, జొన్లు జొ జొన్ను పళు కారు
ఏమండి
జొన్లో తెలివదా, మీకు అయ్యో చ్చి మీ ఏం తెలుసు ఇప్పుడు జొన్లో. తడే ఏ ఏ
మాకు తెలివదండి. మేము పల్లెటూరులో పెరగాలే అండి. మేము పా ఏమంట రు వేరె దేశ నుంచి ఇడికి వచ్చినాం అనమాట. ఆ తెలుసు తెలుసు రాగిజావ అయితే మా ఇంట్లో చేస్తార అనమాట. ఆ అవునా అండి ఏం చెతారండి అయితే అయితే ఏం చేయాలి దాన్ని.
అంబలి తోటి చిన్న ఎండకాలంలో మంచిది అండి. అది ఇప్పుడు మనం
అవునా తిందామా అండి మరి అట్లా
ద తిన్నది కాదండి, తాగుతుంది.
ఓ మాకు తెలివద అండి. మరి చెప్పాలి కదండి, అది తినాలో తాగాలో మాకెంది తెల్వది.
గోల
వద్దులేండి. మీరు గూగుల్ గురించి ఎందుకుండి. నాకు గూగుల్ లో చూడను నేను వేరే జు త
వేరే అదే ఇది ఇది చాలా చాలా చాలా ఉపయోగం పడుతుందిండి. మీకు తెల్వే ఎం ముస్లింలు అప్పట్లో ఆ కాలంలో ముం ఇంట్లో వాళ్ళు తాగిట్లు ఇం బలంగా ఉన్నది కాబట్టి ఇలా ఉన్నది.
ఓ అవునా అండి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు.
ఆ బతుకే ఉన్నాది.
అయితే నేను చచ్చిపోవాలని కోరుకుంట, నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాండి. సో నాకు ఏ జావల వద్దు. ఇండి ఆ చావ తాగ కానీ, అన్నం తింటారా అండి మీరు
అ ఆ
అన్నం తిన్నరా
నే అన్నం తిన నాకు రాగి జావా అంటేనే ఇష్టం.
అవునా అండి మరి ఏం చేద్దామంటారండి. మా ఇంట్లో చేయమంటార రాగిజావని. మేము మనుషులమండి తెలుగొల్లమండి. డి
తెలుగొల్లా అంటే మా సైడు అంటే మీరు ఇట్లా పూల ప అవన్నీ ఉంటాయి కదా.
అవన్నీమి ఉండవండి. అట్లా అట్లా మాట్లాడద్దండి మీరు తిన్నరా అండి.
ఆహో ఒకే తిన్నామండి రాగి జవా తాగామండి
అవునా ఇగ ఏ పొద్దు నుంచి రాగిజావ తాగితే ఎట్ల అండి బలం వస్తదా మరి అన్నం తి నాలి కదా
కోడుగుడ్డు పులుసు చేసాదండి
ఒ ఎట్ల చేసారండి కో కోడుగుడ్డు పుల్సు నేన్గూడా మా ఇంట్లో చేస్తాను చెప్
ఏమున్నదంటే ఇంట్ల ఒక పెనం తీసుకొని ఆ స్టవ్ ఎలిగిచ్చి దాంట్లో ఆయిల్ దాంట్లో నూనె ఇవన్నీ యేసి పచ్చిమిర్చి టమా టో ఆ ఇంకా ఉల్లిగడ్డలు అన్నేసి పె ట్టాలడి దగ్గరికచ్చాక కొన్ని నీళ్ళు పోయాలి నీళ్
చీ నీల్బోసే ఉల్లిగడ్డ పుల్సా అండి అది
ఆ ఉల్లిగ
చీ ఆలుగడ్డ ఉల్లిగడ్డనో చికాకు గుడ్డు పుల్సన్నరు కదా మర్చిపోయిన చెప్ప
ఆ అవన్ని ఇ టమాటో పచ్చడై ఎలా చేస్తదో సేమ్ అట్ల చేసి దాంట్లో గుడ్డేత్తే అయిపోతాదండి
అవునా వామ్మో నాకు వింత వింత ఎక్కురాలన్నీ తెలుస్తాన్నాయండి
ఉమ్ ఉమ్ ఎందుకండి అమ్మాయిలా పుట్టారు మీరు మరి రేపు రోజుల్లో రేపటి రోజుల్లో రేపటి రోజుల్లో పెళ్లి చేసుకుంటే రేపటి రోజుల్లో పెళ్లి చేసుకుంటే మీ ఆయన ఎట్లా పోషిస్తరం ట్టిమీద
నేనే ఉద్యోగం చేస్తానండి ఆయన వండి పెడితే చాలండి మా అమ్మ నాన్నకి నాకు ఇల్లరికమల్లుడుండి మా ఇంటి కొచ్చేది
అ ఓ అవునా
మీరు చే ఇంగ మీ ఊర్లో ఎవరైనా పో పిల్లగాళ్ళు ఉంటే చెప్పండి మా అమ్మగారు పెళ్లి చేస్తా అంటున్నారు నాక్గూడా ఇక సంబంధాలు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎవరైనా ఇస్తా అంటే చేషేత్తదంట మా అమ్మగారు
హో ఎదురు కట్నం
ఆ మరి ఇంటికి కో రావాలి కదండి మళ్ళా వాళ్ళే మా ఇంటికి రావాలన్నమాట మేమిచ్చేది కాదు మేమ్
ఎంతిస్తదా అంటే మీమా మా దగ్గర ఏమున్నాయండి డబ్బులు కాలంలో అబ్బాయిలు వాళ్ళకి
అవునండి మీకు ఉద్యోగం ఉంటే మాత్రం మీగూడిచ్చి చేత్తరు కావచ్చు
ఆహా నాకు ఉద్యోగమనే ఏం లేద
మాకు కూడా లేదండి ఉద్యోగం ఉద్యోగం కోసమే చూస్తున్నాం కానీ వంటి పోలేదండి నన్ను ఎవరు చేసుకుంటారు నాకు అని భయం అయింది దని వంటలు నేర్చుకోవాలండి ఒక నెల ఇంట్లో ఉండి అవును లే గానీ మా ఆయన తీడతాడాండి మాన ఇద్దరమే ఉందాము మళ్ళీ పక్కన వాళ్ళు ఎందుకన
అవి ఏమున్నాయంటే ఆ సినిమాలో వెంకటేశ్ గాని సినిమాల్లో ఉంటుంది కదా అం అంటే ఇంట్లో ప్రియురాలు వం
ఆ కానీ నాకు అట్లా ఇష్టం ఉండదండి నా నా నా మా ఆయన నా కి సొంతమన మాట
ఆ ఏమో అండి చెప్పలేము మా ఆయనాచ్చాగా ఇలా మారిపోతో మారిపోరో
వా అయినా నాకు మా అబ్బాయిలు అంటే అబ్బాయిలు ఇష్టం ఉండదు కానీ వాళ్ళ పిల్లలు అంటే నాకు ఇష్టం అంటే నా పిల్లలు పిల్లల్ని నేను ఆయన వదిలేసినా కూడా నేను మా పిల్లల్ని చూసి కుంటూ బతుకుతానండి నా ఉద్యోగం నేను చేసుకుంటూ వాడు వదిలేసిండు అను కో నా బతుకేం కావాలండి అప్పుడు అందుకే నాకు పిల్లల అంటే ఇష్టం అనమా
అవునా అండి ఇ పక్కపండి మీ వాళ్లు ఉండరా అండి మీ మీపక్క పండి మీ ఒంటరిగానే ఉ
ఒంటరిగున్న కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాండి పెళ్లి గురించి లేకపోతే చంపేస్తారు మా ఇంట్లో పెళ్ళి అంటే
దాన్ని చేసే ప్ర దాన్ని వేసే విధానం అంటే చాలా ఇష్టం అండి తెలుసా అండి మీకు
అరే యార్ నువ్వా అన్నం ది తిన్నావా
ఆ తిన్నమండి
చదువుకున్నావా
చదువుకున్న లేదాంటే గాలి తీరుగుడె అవుతుందింటే
అయితే మరి మంచిగా చదువు, లేకపోతే చెట్లు పెంచండి మీరు గాలికి తిరుగుతున్నారు కదా గాలిలో మ మట్టి ఉందా కింద
మట్టి మట్టి మట్టి మట్టి కిష్ణూడు త తినేటోడు అంటాండి మాకు
అవును మా కృష్ణుడు ఏందింటడు తెలుసా అండి వెన్నెము లిమిటెడ్ అండి మాకు నాకు చాలా ఇష్టం అన్నమాట
పచ్చ బోట్లు పొడిపించుకున్నాను
నాకు ఇష్టమండి పచ్చ బాటు పెట్టించకొనిళ్ళ అందరు నాకు నచ్చుతారు ఎందుకో తెలివదా అండి ఒక ఆయననేమో ప్రేమించు ్ానమాండనేనే ఒకక ఆయననేమో నన్ను ప్రేమించిండు కానీ లాస్ట్ కి ఇ సన్యాసంంలో తీసుకున్నారు ఇది
అయ్యో అయ్య రామా
ఆయన రాముడు కాదండి కృష్ణుడు అండి
కృష్ణ కృష్ణుడు పోయిన జన్మలో రాముడే గదండి
అది మాకు తెల్వదండి ఆ ఇంకేంటండి విశేషాలు మీ ఇంటికాడ ఏమైనా పెళ్ళిలు అలాంటివి ఏమైనా ఉన్నాయా
లేదండి మొన్ననే ఇంటికాడ ఒకరికి అట్లా ఒకటి ఎంగేజ్మెంట్ లాంటి అయినదండి తెలుగులో ఏమంటారు తెలియదు
ఎంగేజ్మెంటట్ ఎంగేజ్మెంట్ అనవచ్చులేండి అట్లే ఏ తప్పు లేదు కానీ అవును అండి మా ఇంటికాడ ఒక పెళ్ళి ఆ కళ్యాణం ఉందండి మీరు వస్తారా అండి
నేను రాను అండి పెళ్ళిలకు రానండి నేను ఓ రాముని కళయాలమ్మా మేము భద్రాచలంకి వెళ్ళామని అనుకు ఉంట
అబ్బో నేను కూడా వస్తానండి మా మమ్మల్ని మా స్నేహి ిల్ని తీసుకెళ్లచ్చు కద అండి
లేదండి లేదండి మీరు కృష్ణుని పట్టుకుదా
అంటే నా నా భర్త మాత్రం కృష్ణ కృష్ణుడు లాగా ఉండొద్దండి బా రాముడు ఇప్పుడులాగానే ఉండాలి రామ్ రామ్ రామ్ అంటారు
పేరు ఏమన్నాయ అంటే అమ్మ కావాలి బొమ్మ కావాలి
అవునండి మరి నాకు ఇష్టమ ఏమో కృష్ణుడు కానీ నాకు రచ్చేవాడు మాత్రం రాముడ అయి అంటారండి నన్ను అనుమానించి నన్ను అవతల పడేయాలి వనమాసంలో వడేయాలి నన్ను పన్నెండు సంవత్సరాలు అప్పుడు నేను బ కుత కదండి మా పిల్లల్ని పట్టుకొని నాకు కూడా అప్పుడు ఆ ఏమంటారు వాళ్ళందరూ ఆదుకుంటారు కదా అడవిలో బతుకుతుంటే నాకు అట్లా ఇష్టం అండి సీతాదేవిల క్క ఉండడం రాధాదేవి లెక్క ఉండడం
నాకు రుక్మిణి అంటే ఇష్టం అండి నేను చిన్నగా రుక్కు అని పెట్టుకుంటాను అండి నాకు వచ్చే
అవునా అండి
అది ఒక పాట ఉంటా పాట కూడా ఉంటంది రుక్కు రుక్కు అనుకుంట ఒక పా ఉంటంది కానీ పాట పాట
నాకు ఆ పాటలన్నీ తెల్వదండి రుక్మిణి దేవతాని తెలుసా అన్నమాట ఆ దేవత భార్య అంట కదండి వి కృష్ణుడికి
అవును
మీరు కూడా చేసుకోండి మరి పెళ్లిగా ఆమె కృష్ణ దేవత
నేను కృష్ణున్ని కృష్ణుని పచ్చ బొట్టు వేసుకున్నా కాబట్టి ఇదో
పచ్చబొట్టుగావన్ని అవునండి మీరు అన్నారో లేదో నైస్ ఇన్స్టాగ్రామ్ లో దేవుడి పాటలే వస్తున్నాయి
అవునా
ఆమెకి సీమంతం ఫంక్షన్ అయితుందండి దేవత అమౌం సీతాదేవి, శ్రీరామరాజ్యం సినిమా జూసారా అండి మీరు. ఆ అదే సినిమా డైలాగు్లు నేను అనుకున్నానో లేదో, అది ఆ ఫోన్ లో అలా వస్సున్నాయ్ అన్నమాట వాళ్ళకి సంబంధించినవి.
అవునా
అవునం డి ఏం చేస్సున్నారండి ఇం కా
ఏమి లేదండి. గాలి తిరుగు బండి మీద డ్రైవింగ్ చేసుకుంటా, అది నడుపుకుంటా మాట్లాడుతున్నాని మీతోటి మీతో సమయం కేటాయి స్తున్నానండి.
నేను కూడా మీకు కేటాయిస్తున్నానండి అబ్ ఆ విం టున్నారా నా మాటలు అసలు
ఉన్నాను
అవునండి మీకు ఈ విషయం తెలుసా అండి
చెప్పండి
అన్నం అన్నంలో
ఏమండి మీ మాట్లాడే మీ మాట్ మేము మాట్లాడే విధానం చాలా చెక్కల తియగావున్నా అండి, తేనెలా మా మారిపోతున్నాయండి.
మీరు ఆగండి గిట్లనే మాట్లాడాలండి గట్టి గట్టిగా ఇగో అన్నంల చక్కెర వేసుకొని వండుకుంటారంట మీరు ఒక కూర తెలుసి తాండ అదేదో ఏదో ఏదో రైస్ అంటారంట వాటిని చక్కర పొంగల్ మీకు తెలుసా
లేదండి
నాగుడిదే నా కూడా తెలవదులేండి మళ్ళా నేను చెప్పాను అవునండి మాకు మీకు ఒక విషయం తెలుసా అండి వచ్చే వారమే శ్రీరామనవమి అండి మనం బోదామా అండి ఏక్కడికైనా యాదగిరి చి భద్రాచలం
భద్రాచలమే మొన్న పోయ్యచ్చానండి మళ్ళీ వెళ్తా నేను
అవునండి మీరు అవునండి నాకు ఒక స్నేహితుడు ఉంటాడండి వా ఆయన ఏం చేసిండో తెలుసా అండి వాళ్ళ స్నేహితురాలినీ ఒక్క దాన్ని తీసుకొని వన్ వండర్లా వోయిండు అండి నాకు చెప్పను కూడా చెప్ప ప్పాలే అండి ఎంత బాధపడ్డ తెలుసా అండి మేము కళ్ళల్లో నీళ్లు గారినయి
అవునా
ఆయన ద్రోహమిత్ర ద మిత్రుడు మోసం చేసిండు అనమాట
మోసం ఏం చెయలే అండి ఏవరు చెప్పకుండా ఎలా ఏమో అ
మిత్రద్రోహి అండి మిత్రదోయి మిత్రద్రోహి బాయ్ అండి ఉంటానండి నాకు ఫోన్ వస్తుంది వేరే ఫోను
ద గిన్నెలు